మా ఇంటికి అట్లా డ్రమ్ము ది ఇక డ్రై మేము సొంపు కట్టిద్దాం అనుకున్నాం ఎందుకు లేని ఊరికే అయిపోతిమి
కట్టేయాల్సింది ఏముంది కుక్క పాపం తగిలినా నేను చూల్యా దాని మీద కాలు పెట్టిన ఇంగ పొయ్
ఏ
కొన్నా బర్వాలేదంటే పట్టుకో మళ్ళీ
పట్టుకున్న ముక్కుని ఎప్పుడన్న నా కాలు పట్టుకుని
ఊమ్ పాపం నేను ఇంకా అట్ల కాదు మా పిల్లి పనుకొనింటే పిల్లి మీద పిల్లి కడుపు మీద కాలేసి తొక్కేశా పాపం అ ది అరిసి ఆటు వరకు ఉరికెత్తుకొని వెళ్ళిపోయింది
ఆహ మా కుక్కలు పాపం అనిస్తాయి కొన్ని కొన్ని
ఆ
జాలేస్తాది నాకు కుక్కలను చూస్తే నవ్వరుంది ఈడ బాంది
కాదు ఈరోజు నువ్వు మీ మిద్ది పైన పనుకో నేను మా మిద్ది పైన పడుకుంటా
ఇది తెగింది నా వల్ల పాపం బట్లారేసుకునేది చ్చా
అయ్యో
గమ్మనుండకుండా అప్పన్నుంచి ఊగుతనే ఉన్నా సాయంత్రం నుంచి చిన్నప్పనుంచి అది టిక్కని తెగింది ఇంగ లావైనా ఇంగ పై గెట్టేకి యాడుందడ
రేపు ఆ రేపండగ కదా సండే ఉతుకుతా బట్టల్
దడ మీది పెద్దదా మాది పెద్దదా రెండూ ఒకటే కదా ఆహ రూమ్స్ పెద్దగున్నాయ్ మీది బాగ డిజైన్ బాగా జేసినారు అంటే అక్కడ దాక అది మంచి మ్ ఫ్రీగుంది అట్లా బాం పది అట్లుంటే
మీవేందో అంటే ముందు కాలమొళ్ళు కట్టేస్తరే ఎట్లో ఒక అట్లా కట్
అవును ఇదో పాతకాలం పీస్ అమ్మి ఎప్పుడు పంతొమ్మిది వందలిది అనుకుంటా పంతొమ్మిది వేల అదే పంతొమ్మిది వేల అట్లాంటివి లేదంటే రెండు వేల సంథింగ్
అప్పటికే ఇట్లున్నాయా ఇంత డబ్బుల్ తో కట్టిచ్చార
అంతే డబ్బు నోళ్లు ఇంగ అట్లే ఉండి కొందరు జల్సా చేసే వాళ్ళు ఉంటారు కొందరు పొదుపు జేసి వంశపారాన్ని నిలబెట్టాలనేసి సప్ లో ఉంటారు అందుకే కదా ఒక పెద్ద పెద్ద ఇల్లు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మహేష్ బాబు అంటే నార్మల్ గా చెప్తున్నా మళ్ళి పెద్ద పెద్దొళ్ళు ఎందుకని వాళ్ళని వాళ్ళ నాన్న వాళ్ళు అంతా ప్రేమించేది మెయిన్ వాళ్ళ కష్టం అంటే లేకుండా పెంచుతారు అందుకే వాళ్ళకు అంత ఇష్టం మనకు అట్లాగాదు గదా మంది మధ్య తరగతి కుటుంబాలు జీవితంలో కష్టాలు సుఖాలు జీవితంలో మార్పులు జరుగుతుంటాయ్ మాది మధ్య తరగతి కుటంబం మీరు సావుకర్లు
మీరు సావుకార్లు మేమన్న సావుకార్లు అయింటే నెను
మేము నిజం చెప్పాలంటే మధ్య తరగతి కుటుంబం గూడా గాదు నేనైతే నిజం జె బగుంటది నేను అనుకుంట అట్లా అంట గానీ నేను అందరితో అట్లా అసలు అది గూడా గాదు అంటే మరి మన దరిద్రాన్ని అందరితో షేర్ జేస్ సుకుంటే ఏమ్ బాంటదని నేను చెప్పుకోను ఎవనితో ఉనికి చెప్పుకోడు నే చెప్తున్నా మాములు చెప్తారు కొందరు మామొల్గ ల నేనైతే అస్సలు చెప్పలేను అట్లా ఒకరి సింపతి అస్సలు ఎక్స్పెక్ట్ జేయను కానీ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చే చేయకున్నా గాని వచ్చింది అదే నా బాధ
స్వారీ నన్న క్షమించు కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు
లేదు లేదు కొన్ని దాళ్ళకు క్షమాపణ ఉండవు తెలుసా చ్ ఆ ఉండవ్ నిజంగా మనం ఎక్స్ పేస్ చేశింది జరుగ అంటే
యే మనసుంటే ఉంటుంది
నీకు మనిషే ముఖ్యమయి అన్ కుంటే తప్పు ను వదిలయి తప్పే ముఖ్యమ్ అనుకుంటే మన్ ష్ ను వదిలయి
తప్పే ముఖ్యం నాక్
ఓదిలే
ఆహ అహ ఆహ్ ఓకే ఇట్లు బెటు
ఇదొ ఓ పైసాచ్చికా ఆనందామ్
ఆహ్ ఆహా లైట్ యేసర్ మెంచ్ ఆ చెంచ్ ఆ ఆ లైట్ ఎసి ఇక్కడ్ వరకు లైటింగ్ వస్తంది
వస్తది ఒంగోట్ ఉంటదది ఒక్ లైట్ టు టు టు ఉంటఅది రీది తిన్నాల మచ్ పేన పోతుర్ తిన్నాల అయిపెందా
ఏం తేలేదే
అ ఇ రో ట్యాబ్ లెట్ తెచ్ కోల ముక్కులంతా మంట హ్ అబ్బా మామూలు మంటల్ లెవ్ లోపల అంతా పక్ ల్ పక్ ల్ బెట్ నయి చిమిడి
నాక్ కుర అట్లే ఓ సాన్
మనం గాలి దిరిగినందుకు చలికి చలిగున్నందుకు ఎళ్ళల కిందికి తొందరగా వేనీల్ బెట్టుకోవచ్చు కదా నీక్కు ఈటర్ ఇస్తాన్ జెప్ నా మచ్ పేయిన ఇసలే ఈట్ ఇస్
ఆహా ఎండాకాలం అయిపెన్ ఇంక తీస్ కుంటాలే నా నాకు చన్ నీల్ తోనే నచ్చింది ఎండాకాలంలో వేనీల్ ఇట చేస్తే నాక్ విజ్ విజ్ త్ విసుగు విసుగు చేస్ నట్ కుడ ఉండదు య ఒక ఎండాకాలంలో లయితే హాట్ వాటర్ కూడా వేడిగా వస్తయి మంచిన్ నిన్ చన్ నీల్ కుడ వేడిగా వస్తయి గదా
హ్మ్ వేడిగేమ్ లెవ్ చల్లగానే ఉంటాయి ముంటయ్ ఆ పేజర్ కి మన్ నిక్ అట్లా అన్ పిస్ అం చ చుటుండ్ వెదర్
ఆహా ట్లా ట డ్రామ్ములుంటాయి చూడు
మాయ్ మా ఆ హ్ కందులోనికి ఇవ లెక్కలేదేమో మాక్ అడుగుతె ఏపిస్తలే అన్ జేప్పిపెందంట పోయే గాల్ నాబ్ పోన్ జెషినార్ పోన్ జేసారు ఇంగ సార్ ఎవరో ఒకరు
ఇప్ డ్ నీకి మీ అమ్మ చేసింద్ కంతలోక్ ప్ప
దువన్ ష మయమ్మ చేస్తది ఈ రోజు చేస్తది ఖచ్చితంగా చేస్తది చేసిన్ టాడే ఫోన్ ఏం జేప్ నవో అన్ జేసా అన్ అనేదానికి ఏ ఏ స్వారీ మాయన్న జాబ్ ఓచ్ బాఉంటదనుకుంటే వానికి జాబ్ రాదు నాకు అర్థం సిచ్చు వెషన్ అంతే నువ్ కొన్ అడకుడదు నేన్ చెప్ పొగడ్ దా మల్లి దగ్గ అడగోద్ నువ్ కొన్ మళ్ళీ నీదగ్
ఏ లేదు లేదు లేదు ఇంకొకసారి అట్లా అననంటే సింపతి సింపతి మాత్రమే ఉంటే అట్లా ఉ నీతో ఉన్నట్ నే ఉండనే ఉమ్ నేను ఉరుకే అనం కోపం వస్తుంది నాకు ఆ రోజు నీతో మాట్లాడాలని లేదు అందుకే నేను ఇట్ల చెప్ప నువ్ అనయితే ఇపుడు అను నేను నీ మీద జా నువ్వు అందమ్ గా లేకపోయినా నే నువ్ నీ మీద జాలితో ఉన్నాను అన్ చెప్పు
నిజాల్ మాట్లాడకూడదు ఎప్పుడు
దీనిక్ క్షమాగ్ షమించే మనసుంది
నాకు ఒప్పుకునే మనసలేదలే వదిలే
ఉ
కాదు ఇదిద్దామనుకున్నా ఏదో చెప్తన్న నేను నువ్వు మధ్యలో ఏదో మాట అన్నావు ఎల్లిపా చిన్న అది కాదులే దాంతో కాదులే కానీ దాంతో ఏం లే ఇప్పుడు మాయన్న కాదు ఉహు ఏమంటరు ఆ కంతేలే ఫోన్ చేస్తది మేము తొమ్మిది లోపు ఫోన్ చేస్తది కందులోడు ఫోన్ చేసింటాడు ఏమనింది ఏమన్నాడు టది బా మాటాడుతది అయమ్మ
లాస్ట్ లో కొన్ని ఎంటికలు కట్ చేయాలని ఉంది అదేంటో అన్ని పి ఉ
ఎడ్జే కజ్ నీకు ఒకటి తెలుసా నాకు అర్థమయ్యిందిలే ఎడ్జెస్ ఎజెస్ కట్ చేపించామనుకో సెట్ అయితది కు లెవెల్ గా చేపిద్దామా
ఆ
ఎడ్జెస్ అంటే నీకీ ఏం లే నార్మల్ గా ఎడ్జస్ ఉంటయి గదా మోట్ లో ఆ మోట్ లో ట్రీ జస్ లెవెల్ గ చేస్తాడు వాడు తిరుపతి అయితే బాగుం ఇక్కడల్ల డూపు డూపోళ్ళు ఉంటరు అంటే ట్రైనింగ్ తీసుకోకుండ ఉంటది ఇగ డబ్బులు ఇంగ వాళ్ళగు అంటే వాళ్ళ వృత్తి అదే గద వాళ్ళ డబ్బుల కోసమే కద వాళ ట్రైనింగ్ అది ఇది అని కొంచం ఉంటాయి వాల్లెం ఊరుకె కాదు గదా సుమన్ గాడు వాళ్ళ ఫ్రెండ్ ఒగడు హోటల్ మేనేజ్మెంట్ ఉంటడులే రవి అనేటోడు వాడు పువ యుఎస్ఏ కి అది తీసుకోలేదని పక్క ఇప్పుడు అదర్ స్టేట్కి పోత అంటే ఎక్కడికో తెలీదు
ఉ ఉ
పోయినాడంటే ఒకేలా సుమనగాడు ఒకేళ నా ఆ తొందరల్లో వాడు ఓతా అని అంటాండు అంటే ఇంగా ఆడు వినడు ఇంకా మాములుగా జాబ్ అంటే ఏంలే అది అంటే రిచ్చుగుంటయి తెలుసా అడ జాబ్ లు కూడా అంటే ఇప్పుడు హోటల్లో మనం సర్వే మీరు పెయినరూ జూడు మొన్న నువ్వు ఆ పాప నువ్వు రేణు పోయినవు జుడు మొన్న ఊ వాళ్ళు అదే దానికి అట్ల ఉంటది అట్లే జేయ అట్లే జెయాల సేమ్ ఏమంటే కొంచెంగా రిచ్ గా ఉంటది బాగా
ఉ హు అదే రోబో రోబో రెస్టారెంట్ లో ఉంటుంది అట్లా
అట్ అట్లా గూడ గాదు అసలు ఎక్స్పెక్ట్కూడా చేయలేవు బల్లె ఉంటది ఆడ అటు సైడ్ ఫారెన్ స్టేజు అసలు ఫారన్ సైడ్ మనం జస్ట్ నార్మల్గా ఒక వన్ ఇయర్ మసి జాలు ఆడ ఆడ ఉంటే బతకచ్చు తెలుసా బల్లె ఉంటది లైఫ్ వాడు పోతా అన్నడు అవునా అంటి చిన్న నేను సెట్ అయితే
లేద మనం సాఫ్ట్వేర్ ఇవ్వే చేయాల్ కని అవసరంలా మంచిగా ఉండే జాబ్స్ సో మైండ్ సెట్ అయ్యాక చేస్తే బావుంటుంది కదా ఎవరు
అ అహా సైకిల్ ఏసుకొని ఏంది బనుకున్న దా సైకిల్ లో ఏదో స్పీకర్ పెట్ మాట్లాడుతా అదేదో బాటిచుకుంట పోతా
ఏద కోచింగ్ సెంటర్ ది
ఊ ఏమో
గ నాకు పరీక్షనలకుకు ఆ్యంత మ స్పషల ఇస్తున్నాం మీకైక సంస్థ మీ ప్రతిభ కౌచంగ్ సెంటర్ అడ్రెస్ ఆపోజిట్ ఎస్బిఐ చాక్లెట్ కుత్తరు ఇగ
హలో
ఏదో కోచింగ్ సెంటర్ ది చెప్తన్నారు
సెప్పనీలె మనికి యాడ కోచింగ్ ఇద్దరకు ఒకటి కూడా కోచింగ్ తీసుకోలే, తీసుకుంటా అని ఎక్స్పెక్డ్ ఏయట్లే ఎల్సా.
ఎంసెట్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ తీసుకున్న న రెనెళ్ళు
అదే షాక్ మమ మొన్న పెళ్లిల్లో గూడా చెప్పిందిలే మా మరదల్ చెప్పా అవకు కూడా కోచింగ్ తీసుకుంటుందంట యే అంత కోచ. అంటే మామూలుగ ఏముంటాయి అంత కోచింగ్ల్ తీసు
నేనూ పే యవ్ నేను పోననే చె పెద్దల్ జా మమ్మే పో పో అని పంపించింది పదహైదు వేలు బొక్క అనేరు మేము చేసింది ఏమిలా రోజూ క్లాస్లు ఎగ్గొట్టేది, క్యాంటీన్ లో పోయి తినేది, లాస్ట్ లో ఇంకా వ వారం ఉందన్నంక. సిక్స్ చెప్పారు ఎట్లా రాయాలి అనేది
అయ్ అసలు హు నేనైతే చెట్ట రాష్ననో, నేనూ అన్ని బీ లు వెడతా ఎలుసా.
ఊ బి అంటే అహా
ఆ ఆ గాదు అన్నీ ఎక్కువ ఆన్సలుండేద్ బీ లే ఎలుసా చూద్ద కర కావాలంటే నువ్వు ఏదైనా తీసుకో నాక్ తెలుసు నేన్ దేని పెట్నా నేను బెట్టిందే దానికి సామి బీ లు ఎక్కువ ఆన్సర్లు ఉంటాయి. బీ లు బీ లు సీ లు ఎక్కువండేది సరే
అట్ల గాద్ ఆడా వన్ ఎయిటీ బిట్స్ ఒస్తే
సరే సరేలే మళ్ళి నెష్టు కాల్, నెష్టు కాల్, నెష్టు కాల్ ఇవన్నీ. డీటెయిల్స్ అన్ని నెష్ట్ కాల్ లో మాటలి ఇపుడన్నీ పైపైనా, కాదు ఎట్లా నేను జేయాలా నువ్వు చేస్సవా.
నేను